హలో మేడం బాగున్నారా మేడం
బాగున్నాను
హలో వాయిస్ వినబడుతుందా మేడం
ఆ వినబడుతుందండి క్లియర్గా నా వాయిస్ వస్త
ఆ ఓకే ఓకే వినపడుతుంది మేడం
చాలా ఫాస్ట్ ఉన్నారు నెంబర్ చాలా ఫాస్ట్ గానే డైలట్ డయల్ చేశారు
అంటే అది కాపీ చేసుకొని పెట్టున్నా మేడం వెంటనే ఆడ పేసి తీసడనే
అదే అదే అఓ ఎంతైనా సిస్టమ్ ఆపరేట్ అంటేనే ఇంకా చాలా ఫాస్ట్ ఉంటారు
అది లైన్ గా మన కాలయిపోగానే రేటింగ్ ఇచ్చేసి ఏమంటే పే చేసుకుని పెట్టు కొడమే
అవును చాలా ఫాస్ట్ వస్తున్నాయి మీ దగ్గర నుండి కాల్స్ వేరే వేరే వాళ్ళయితే ఇంకా డై అదే అదే నంబర్ డైల్
మనం మాట్లాడేదే ఫార్టీ మినిట్స్ టైమ్ మేడం ఈ టైము లోనే మలాగా అద ఒక టెన్ మినిట్స్ అయితే గంట వేస్ట్ అయితది కద మేడం ఇది చాలా వాల్యుబుల్ టైమ్ ఏం లేదు కాని మాట్లాడిన టాపిక్ లోనే ఇబ్బంది అవుతా ఉంటది కదా అట్లా ఏం లేదు మేడం. సార్ ఏం చేస్తారు మేడం.
డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్
అవునా మేడం మీరు మేడం స్టడీ
నా నేను నాది ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ అయిందండి. ప్రజెంట్ అయితే ఇంకా మ్యారేజ్ అయ్యి పిల్లలు.
అవునా పిల్లలు ఉన్నారాని జాబ్ చేయట్లేదా మేడం
అవునండి చేయట్లేదు పిల్లలున్నారని చూస్తున్నా ఇప్పటికై
కెమిస్ట్రి
ఆహా
ఆ నేను కూడా కెమిస్ట్రీ చేయాల్సి ఉండే మిస్ అయింది నాకు అంటే ఫస్ట్ ఫైనల్ ఇయర్ లో సెకండ్ సెకండ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో టూ కెమిస్ట్రీ సెకండ్ కెమిస్ట్రీ అను సేకండ్ కెమిస్ట్రీ ఆగిపోయింది ఫైనల్ డిగ్రీ లో దానివల్ల దానివల్ల నేను బ్యాక్లాగ్ అయిపోయా. ఇప్పుడు కొంచెం వీక్ ఉండేది సెకండ్ కెమిస్ట్రీ కొంచెం కష్టమయ ఫైనల్ ఇయర్ లో ఫైనల్ ఇయర్ సిక్స్ సబ్జెక్ట్ ప్లస్ సెకడ్ ఇయర్ లో టూ రెండు ఆగితే ఎయిట్ రాసాను సెకండ్ కెమిస్ట్రీ అగింది మొత్తం వెళ్ళినయి ఫ ఫైనల్ ఇయర్ మొత్తం వచ్చేసింది సెకండ్ కెమిస్ట్రీ మళ్ళీ ఆగింది. దాని వల్ల నాకేమైందంటే ఫైనల్ ఇయర్ ఆగితే మళ్ళ రాసుకునికి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుంది కానీ సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీ అయిపోతేనకు లేదు అడ్వాస్ సప్లిమెంట్స్తే నెక్స్ట్ ఇయర్ రాగాల్సిందంది అక్కడ బ్యాక్ లాగ్ అయిపోయింది ఇక నేను అక్కడ బ్రేక్ అయ్యా
మీ మీరేం చేశారు స్టడీస్
బిఎస్స బిఎస్సీ బిఈడి మేడం. అంతే బిఎడ్ చేసానా బిఎడ్ చేసే కదా అక్కడ ఆగిపోయా అంటే బిఆడ్ చేసాను ఇటు వైపు వచ్చినా కాని ఇగా తర్వాత నుంచి మనకి బిఎడ్ అది మన డిఎస్సి పడలేదు ఏం కాలేదు.
బిఎస్సీ మీరు మీరు బిఎడ్ చేసినప్పుడు ఎంత వన్ ఇయర్ ఉందా టూ ఇయర్స్ అండి
నాదా మేడం వన్ ఇయరే ఉంది వన్ ఇయరే ఉంది ఆ అవును అవును మేడం నా అది టూ థౌసండ్థర్ ర్టీన్ ఫోర్టీన్ ఫిఫటీ థర్టీన్ ఫోర్టీ లో ఫోటీన్ ఫిఫ్టీ లో అ మ ఇప్పుడు కాదు
ఆహా
బియడ్ నాకు అప్పుడుయి అప్పట్లో అయింది ఆ తర్వాత ఇ నేను బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ ఇక సిస్టమ్ ఆపరేటర్ జాయిన్ అయ్యాను ఇక్కడ ఐకపీ ఆఫీస్ లో వెలుగు ఆఫీస్ లో మన డాక్ర సంఘాలు ఉంటాయి కద మ దాంట్లో సిస్టమ్ ఆపరేటర్గా జాయిన్ అయ్యా మా తో చదువుకున్న మా ఫ్రెండు ఎం ఎస్ సి కెమిస్ట్రీ చేసాడు ఇగా అట్లే కంటిన్యూగా. అయితే తర్వాతకి నను బిఎస్సి కెమిస్ట్ర మీద కూడా నాకు జాబ్ ఇపిస్తాని టూ త్రీ టైమ్స్ తీసుకెళ్లాడు కాని ఆడ రెండు మూడు సలో వెళ్ళాను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను ఒకసారి అది రాలేదు కాలు రెండోసారి అది కాన్సిల్ అయిందంటారు ఎట్ట నాకు టూ త్రీ టైమ్స్ పోయినాక కూడా ఇట్లా ఫెల్యూర్స్ వస్తావుంటే ఇది నాకు సెట్ కాదని మళ్ళ వచ్చేసా మా ఫ్రెండ్ అలానే సెట్ అయిపోయాడు ఆ ఆ క్యూసి
ఉ హు
ఫార్మాలో క్యూసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వన్ ల్యాక్ వస్తున్నట్టుంది మాక్సిమం
రో ఓకే
హైదరాబాద్ లో సెట్ అయ్యాడు అరబిందోలో చేస్తుండు ప్రజెంట్ మీరు ఎంఎస్సీ కెమి సరేగాని మ
తన అదే అదే తన ఐడియా వచ్చినట్టున్నారు నేను చేశాండి కానీ ఇంకా ఇంట్లోనే ఉండా నేను ఇంకా
ఇబ్బంది అయితుది మేడం ఇగ కొంత ఉంట లేట్గాని అవును మేడం అదే అదే మీకు కొంచెం ఇబ్బంది అవుతది, పిల్లలు కొంచెం ఎదిగితే కొంచెం వాళ్ళు ఎదిగితే మీకు కొంచెం ఫ్రీడమ్ వస్తుంది మేడమ్ అయితే లేడీస్ కి ఎక్కువ ఇ ఇలా తిరిగే కాకుండా మీరు ఆ అంటే ఇంట్లో ఉండేటి ఇలాంటిదే బెటర్ మేడం అం అంటే అందులో కూడా సంపాదించ వచ్చు కాని ఇట్లా తిరుగితే ఎందంటే హెవీ రిస్క్ ఉంటది ఇంట్లో రిస్క్
అవునవును నాకు బర్డెన్ అయిపోతుంటేనే ఫార్మాలోనే జా జాయిన్ అయిదాం అనుకున్నా కాకపోతే ఇంక అందులో టోటల్లీ నిల్చొని చేయడం ఇంక డే అం
అవును తెలుసు మేడం మీరు తట్టుకోలేరు ఆ అక్కడ నిల్చుండి ఇక్కడే నిల్చుండి
ఇంట్లో వర్కు చిన్న పిల్లలు ఇదం ఇంతా కాదు అనేసి ఇంకా చేయలేదండి సర్లే ఇప్పుడు ఇలా ఆ హా
ఆ చెప్పండి మేడం
ఖాళీగానే ఉన్నా కదా అని ఇందులో కార్యలో తెలిసిన వాళ్ళు చెప్పారు ఇందులో జాయిన్ అయ్యాను
అదే మేడం అక్కడ ఏంటంటే అక్కడ కంటిన్యూగా నిల్చుని చేయడానికి చేయాలి మళ్ళా బస్సు లో వస్తాము రిస్క్ పడతాము మళ్ళా ఇంటికి రాగానే మళ్ళీ స్టార్ట్ అయిత
అవునండి పిల్లలు ఇప్పుడు లేడీస్ కి అయితే జెంట్స్ అంటే ఆటోమేటిక్ ఇక వాళ్ళు జాబ్ కెళ్ళసి వచ్చే వరకు ఇంట్లో అంత రడీగా ఉంటాది వాళ్ళు రెస్ట్ స్ట్ తీసుకునే అంత టైమ్ లో రెస్ట్ తీసుకుంటారు కాని ఏది చూడు అసలు ఏ ఇంట్లో ఎక్కడ చూసిన అది మా వైపే చూస్తున్నట్
ఆ నువ్వు రాట్లే ఇప్పుడు గిన్నెలు ఉన్నాయనుకోండి ఇంకా మీరు రాలేదు అన పోవడానికి వంట చేసుకోవాలా కానీ మేడం నౌ ఏ డేస్ కొంత డిఫరెన్సెస్ వచ్చి మేడం అంటే లే కొంచెం అర్థం చేసుకునే భార్యభర్తలు ఉంటే షేరింగ్ చేసుకుంటున్నారు మాక్సిమం నేను చూసినంత వరకు అయితే ఈ రోజులలో అలా పేజ్ అవదు ఎందుకంటే మరి అట్లాంటే లేడీస్ జాబ్ చేయకూడదు
అవునండి అయితే నాకొచ్చి మా హస్బెండ్ కూడా మా హస్బెండ్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు కానీ మిస్టేక్ ఏమైత్ ఏదంటే తనకు వ్యవసాయం చేయడం ఇష్టం చాలా అటు తను ఆ ఫీల్డ్స్ చూసుకోవడం ఇటు ఏమో డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్
అదేలేండి చూసుకుంటూ మళ్ళ మిమ్మల్ని చూసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది అటుంది ఎందుకు లే వద్దులే అని మీకు ఆపేస్తున్నారు
అవును తనకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టము ఇంకా ఇప్
ఇక ఫార్మింగ్ లోనే సెట్ అయితారేమో... ఫ్యూచర్ లో ఫార్మింగ్ మీద సెట్ అవుతారు కావచ్చు మేబి కానీ టెక్నికల్ గా కొంచెం అందులో చేస్తే బాగుంటది మేడం చాలా మంది సాఫ్ట్వేర్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫార్మింగ్ లో ఒక టెక్నిక్ గా చేస్తూ డెవలప్ అవు
అవును వచ్చేస్తున్నారు గా ఇట్టే ఫార్మింగ్ కే వచ్చేస్తున్నారు మా హస్బెండ్ అంటే ఇంకా రిటైర్ రిటైర్ అయ్యాక అదే అండి మాకు మళ్ళీ
అది బెటర్ మేడం హాయిగ అక్కడ ఒక ఫార్మ్ హౌస్ కట్టుకొని హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేది
ఇప్పటికే నేను ఇక్కడ సిటీలో తీసుకుందాం ఇంట్లో అదే హైదరాబాద్ లో ఇల్లు తీసు తీసకుందాం అంటే లేదు మామిడి తోట ఉంది కదా అందులో ఇల్లుంది కదా అది మంచిగా డెవలప్ చేసుకని అక్కడే ఆ స్వచ్ఛమైన గాలి వస్తాది అక్కడే ఎంజాయ్ చేద్దాం ఆనీ సిటీ అసలు వద్దు అంటారు
అది బెటర్ మేడం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా సిటీ మీరు ఊహించిన వి ఊహించని విధంగా ఉంటది ఇప్పుడే మస్తు మోస్ట్ పవర్ఫుల్ అది ఏది పొల్యూట్ పొల్యూట్ అయిపో అపోయింది ఇంకా మీరు రిటైర్ అయ్య అంటే ఇంకా పొల్యూట్ అయిపో తది అప్పుడు మీరు తట్టుకోలేరు కూడా
మేము విలేజ్కే వచ్చేస్తామండి అందుకే ఉండలేం సిటీలో పిల్లల్ని ఎక్కడ
వాళ్ళ కొంచెం సెట్ చేయడమే ఉంటది మేడం సెట్ చేస్తే పిల్లలు ఏం చదువుతన్నారు మరీ ఎడ మరి
థర్డ్ ఫస్ట్ అండి
అవునవును కాడు ఫస్ట్ ఇక వాళ్ళకి ఇప్పటి నుంచి కొంచెం ప్లానింగ్ చేసుకుంటే ఇక ఫిఫ్త్ దాటిరంటే వాళ్ళకి మంచి బేసిక్ అని క్యర్గా ఉండాలి
అవునండి ఇప్పుడు మనకు సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ అని ఉంది కదా కదా ఏది పెట్టరంటారు మీ ఒపీనియన్ ప్రకారం
మేడం సిబిఎస్ఈ
సిబిఎస్ఈ సిలబస్ అనే ఒకటి ఇప్పుడు పిల్లలకి మనం చదువు కొన్ని రోజులలో
అసలు సిబిఎస్ఈ ఎన్నో కూడా తెలదు నాకు అట్లాంది అప్పట్లో ఇప్పుడు సీబిఎస్స సిబీఎస్సయే తెలుసు నాకు సిబీఎస్స తర్వాత మీరు ఏద అన్నారు అది నాకు తెల కూడా తెలియదు
ఆ ఇప్పుడు మన నార్మల్ స్టేట్ సిలబస్
ఆ సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ ఐడియా ఉంది మేడంమ్ కానీ దాంట్లో ఇంకోటి ఏదో అన్నారు ఆ స్టేట్ సిలబసా అంటే మేడం వాళ్ళు ఏ రేంజ్ లో వెళ్తారు ఇప్పుడు మామూలుగా మనకి సివిల్ సర్వీసెస్ వెళ్ళలారు అనుకోండి వాళ్ళకి ఏదైనా ఏం కాదు మేడం ఫస్ట్ నుంచి నాలెడ్జ్ అంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి నాలెడ్జ్ ఉంటే సరిపోతుది కానీ వాళ్ళు సెంట్రల్ సిలబస్ కాకుడా కుండా మామూగా సెంట్రల్ లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవి ఇవి అలాంటి వాటికి వెళ్తారు అనుకోండి అప్పుడు వాళ్ళ సిబిఎస్సి బెటర్ లేదు నార్మల్ గా వాళ్ళు సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ గ్రూ టూ అలా కాపిటేటివ్ ఫీల్డ్ లో ఫస్ట్ ను ట్రై చేస్తార అనుకుంటే నార్మల్ స్టేడ్ సెలబస్ అయినా నో ప్రాబ్లమ్ వాళ్ళ లేదు ఇంకా టెక్నికల్ గా ఎట్న్నా వెళ్తారు అనుకోండి వాళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా అవసరం కాబట్టి సె సిలబ అవసరం టెక్నికల్ గా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఏది మన బీటెక్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇట్లా కొంచెం టెక్నికల్ గా వెళ్లేే వాళ్ళకి సెంట్రల్ సిలబస్ అయితే ఫస్ట్ నుంచే ఇంగ్లీష్ బాగా గ్రోత్ గట్టిగా ఉంటది కాబట్టి అదివసరం అంతలోనే మన పిల్లల యొక్క అంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళ వాళ్ళను అంటే వాళ్ళు ఎట్లా ఫాస్ట్ గా ఉన్నారు వాళ్ళ గ్రోత్ ఎలా ఉందిని ఆ అది కూడా చూసుకోవాలి మేడం
ఒపీనియన్ ఏంటంటే పిల్లల్ని ఇప్పుడే అంత రుద్దకడదు కదా స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా
అది మేడం అద అయితే నాకైతే ఉంది ఇప్పుడు జరిగేది అదే మేడం మాక్సిమం మాక్సిమము చాలా మంది చేసేది అంటే పిల్లల్ని వాళ్ళ యొక్క అభిప్రాయాలతో అవసరం లేకుండా మీకు ఏదైతే అభిప్రాయం ఉందో వాళ్ళ మీద వుద్ధేస్తున్నారు
అవునండి అలా అదే అదే అలా జరుగుతుంది కదా చాలా వరకు అందుకే సిబిఎస్ఈ బెటర్ అంటారా స్టేట్ సిలబస్ లోనే
అదే అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా చదువుతున్నారో చూడండి మేడం చూసి వాళ్ళతో కూడా కొంచెం రిలీఫ్ గా మాట్లాడుతుంటే అన మీర ఏం అంటే ఎలా వాళ్ళ ఇప్పటి నుంచో ఒక ఐడియాలజీ ఫామ్ అవుతా ఉంటది అరే నువ్ చేస్తావురా ఎట్లా చదువుకుం ఏం చేస్తావు నువ్వు డాక్టర్ అయితవా మనం అంటే మనం ఇంటియా కుడా మీద అట్లా ఏదో సినిమా చూస్తున్నప్పుడు అట్లా చెప్తా ఉంటారు అమ్మ నీ కూడా అది ఐత నెన్ కూడా అట్లా చేస్తా అట్లా అంటా ఉంటారు కదా అరే నువ్వు అలా చేస్తావా అలా చేయాలంటే ఏం చేయాలో నీకు తెలుసా ఏం చదవాలో నీకు తెలుసా అట్లా వాళ్ళకి హింట్ ఇస్తా ఉంటే వాళ్ళ అట్లా అడుగుతా ఉంటారు వాళ్ళా నువ్ మరి నువ్వు మంచి మంచిగా చదువుకుంటేనే అద అయితవ్ లేకపోతే నువ్వు ఇట్లా ఇటు వెళ్ళాలి అట్లా మనం కొన్ని రూట్స్ చూపిస్తా ఉంటే నేను ట్ట వెళ్తా అదే చదువుకుంటా అంటే నేను ఇవన్నీ నేర్చుకోవాలంటే నేర్చుకుంటా అని అంటాను ఇటు లేదు నేర్చుకొని మేడం నీ నేన అట్టే వెళ్తా అంటే ఆ రూటు అట్లా వాళ్ళ కొ రూట్స్ అనేది చూపిస్తా అంటే వాళ్ళ సెలక్షన్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఉ ఇప్పటి నుంచే అట్లా వేస్తా ఉంటే ఫిఫ్త్ వరకు సిక్స్త్ వరకు వచ్చారుగా సెట్ అవుతారు మాక్సిమం
అవును అదే నా ఒపీనియన్ ఇప్పుడు పిల్లలకు మనక ఆవు తెలియకపోయేది అసలు
టెన్త్ వరకు కూడా మనక ఏం తెలియకపోయేది ఒకప్పుడు తల్లిదండ్రులు చెప్ చెప్తేనో ఎవడో చెప్తేనో ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు నాదీ టెన్త్ అయిపోయినాక ఇంటర్మీడియట్ చే చే ఇంటర్మీడియట్ అయిపోయింది ఆ ఆ టెన్త్ అయిపోయినాక ఇంకా నాతోన కొంతమంది ఏమన్నారంటే ఏ నువ్వు ఇంటర్ఆ చదువ అది ఇది అన్నారు ఒక టెన్త్ తర్వాత నా మేడం టీటీసి ఇంటర్ తర్వాతనా ఇంటర్ తర్వాతనా టిటిసి ఆ ఓకే ఆ అయితే టెన్త్ అయిపోనక ఇంటర్ చదామని కొంతమంది చెపిరు కొంతమంది పాలిటెక్నిక్ చేయరా అని లేకపోతే అది చేయరా అని అన్నారు అయితే పాలిటెక్నిక్ మా ఫ్రెండు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసిండు నేను నార్మల్గా వెళ్ళిపోయానా నాది ఏపీపిఆర్ జేసీ లో ర్యాంక్ రాలేదు ఇంటర్మీడియట్ అయిన వాడు పాలిటెక్నిక్ కొట్టిండు ఇప్పుడు ఎన్టీపీసి లో వన్ ల్యాక్ సా శాలరీ తీసుకుంతాండు
అదే అదే అట్లా చిన్న మిస్టేక్ తోటి అవునండి చిన్న మిస్టేక్ తోటి ఇలా అయిపోత
యాలజీ లేదు చెప్పేటోళు లేదు
అవునవును
ఇంకొక ఫ్రెండ్ ఏం చేసిడు ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ చేసాడు ఆయన గవర్నమెంట్ జాబ్ వచ్చింది అటే వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో టీ టి సి చేసు అంటే అందరికీ జాబ్స్ వచ్చినాయి కానీ ఆ రోజుల్లో టీటీసి చేయలేకపోవడం వలనే నా జాబ్ పోయింది
అవునండి అవును ఇప్పుడు బాధ పడుతా ఉంటాం మనం తక్కువ ఉండే అప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నంత
అ చేసిన వాళ్ళు తక్కువ ఉండే పోస్టులు ఎక్కువ ఉన్నాయి మేడం ఇప్పుడు ఐదు వందలు మంది చేసిన వాళ్ళు ఉన్నారట ట్లో ఉన్నాయి లేకపోవడం వల్ల అవి బ్యాక్ లాక్ అయిపోయినాయి ఆ రోజు నేను వంతో పాటు చేసింటా టె అందులో నేను ఒక నై ఉండేటోనీ నాకు కూడా జాబ్ వ ఎటువంటి కాంపిటీషన్ లేకుండా కానీ ఐడియాలజీ చెప్పేటోడు లేకనే ఇది
అవునవును ఇప్పుడు మనం చదవడం అంటే ఏదో ఒకటి చదువుకుంటూ పోతు తం అండి కానీ మనకు చెప్పే వాళ్ళు ఉంటేనే కదా క్లియర్ గా అర్థమయ్యేది ఏది ఎ వెళ్ళాలి ఏ రూట్ లో వెళ్ళాలి అనేది అంత
అవును మేడంమ్ ఇప్పుడు తొందరగా సెటిల్ కావాలంటే ఎట్లా లేదా ఇంకా బ్రాడ్ గా చదువుకుంటున్నావా లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున కావాలంటే దానికి ఏం రూట్స్ వెళ్ళాలి అనేది వాళ్ళు ఇచ్చే ఐడియాలజీని బట్టి ఉంటది ఏదేమైనా పిల్లల సజెషన్ తీసుకోం